హలో మేడం గారు గుడ్ ఈవెనింగ్ అండి మేడం
బా ఉన్నార
బాగున్నామండి మేడం మీ దయ ఆస మీ ఆశీర్వాదంతో మేము మంచిగ ఉన్నామండి
అవునా మా ఆశీర్వాదం ఎప్పటికి ఉంటది సార్
మీరు మంచిగ ఉన్నార మేడం
హ మంచిగా ఉన్నాం
ఉమ్ చెప్పండి మేడం ఎం సంగతులు ఏంది ఎలా మీ అత్తమ్మ కొడుకుది మ్యారేజ్ ఉందటగా అది మీ అత్తమ్మ కొడుకుది మ్యారేజ్ ఉందట ఎప్పుడు అండి
మా అత్తమ్మ కొడుకుది నవంబర్ లో ఉంది
నవంబర్ లనా అండి
అవునండి
ఎప్పుడు నవంబర్ లా
నవంబర్ ఫస్ట్ సెకెండ్ థర్డ్ ఇక త్రీ మంత్స్ ఉంది సార్ ఆ త్రీ మంత్స్ ఎప్పుడు ఎప్పుడు పోతాయా అని మా అత్తమ్మ కొడుకు చూస్తాండు
అత్తమ్మ కొడుకు చూస్తాండా ఎప్ ఎప్పుడు ఎప్పుడు పోతయా త్రీ మంత్స్ అని ఎందుకు అండి అలా
ఏమో రోజులు గడుస్తలేవని బాధపడతాండు
అరే పెళ్ళికి బాగా వేడి చేస్తుండుగా అతను
హూ ఇగ ఫోన్లు వీడియో కాల్ అయితే ఉన్నాడు కనెక్ట్
ఫోన్లు వీడియో కాల్ మాట్లాడుతండా మీ అత్తమ్మ కొడుకు
అవును సార్ ఫుల్లు బిజీ ఉన్నడు కైఫియా వాళ్ళ వైఫ్ వాళ్ళ కాబోయే ఆమె పేరు కైఫియా
ఉహు మీకేమా
కైఫియా అయితది నాకు మా సిస్టర్ ఐతదండి మా సొంత అంటే మా ఫ్యామిలీ బాబాయ్ పెద్ద నాన్న వాళ్ళ కూతురు
అవునా
మా సిస్టర్ కే ఇస్తున్నాం
అరే రిలేషన్షిప్ లోనే ఇస్తుండ అండి మరి
అవునండి
ఉహు ఇటు అత్తమ్మ కొడుకు అటు బాబాయ్ కూతురు
పెద్ద నాన్న కూతురు మా డాడీ కంటే ఆయన పెద్దోడు
ఆహా మరి మీరు ఇటు వస్తారా అండి లేదా అటుపోతారా అండి ఇప్పుడు
అదే చూడాలి ఇటు అత్తమ్మ కొడుకు అటు ఏమో పెద్ద నాన్న కూతురు
మరి చెల్లకెయి పోవాలి కదా అండి మీరు
అవునండి
యి పోవాలిగా మీరు ఇటు అత్తమ్మ కొడుకుకి రాకుండా నర్తది చెల్లకె పోవాలి క్కువ ప్రిఫరెన్స్ చిల్లికె ఇయాలి కదా మీరు
అదే కాని ఇగ లా
చెల్లె అరే ఇట్లుంటాదా అండి రిలేషన్షిప్ల లాంగ్ దగ్గర ఆగన్నీ చూస్తారా ఎంత దూరమైనా వెళ్ళాలి లేకుంటే అదేం రిలేషన్షిప్ అండి
ఇగా ఆమె ఇటచ్చేది
ఆ
ఆమె ఇటు అచ్చేది కదా ఇగ
ఆమె వస్తదండి ఎలా అయినా వస్తది మ్యారేజ్ అయినంకా కాకపోతే ఇప్పుడు మ్యారేజ్కి మీరు పోవాలి కదా అండి ఒక వీక్ ముందు పోవాలి మన అరేంజ్మెంట్ చూ చూసుకోవాలే చెల్లె తోటి మీరు ఏమున్నా మంచి చెడు మాట్లాడేదానికి మీ చెల్లె తోటి
ఉమ్
మరి ఎలా మీలు పోతన్లా మరి గా
ఇగ అన్ని మంచిచేడ్డ ఆడు ఆడు నేర్పిస్తాండు ఆమె పాపం బాగా అమాయకం మచర్లా
మీ చెల్ల అమాయకురాలా అండి అంత అమాయకురాల మీ చెల్ల ఆహా
చాలా అమాయకం మా చెల్ల ఇగ ఇడు నేర్పిస్తాండట అన్ని
ఎవరు మీహత్తమ్మ కొడుక
మా అత్తమ్మ కొడుకు బాగా హుషారు చూసిరా అంటే అమ్మకస్తడాడు
మరి చూసేదానికి పిల్లగాడు మంచి అమ్మాయికుని లెక్క కనపడు తర్ గండి మ్
చూసి రారా అంటే కాల్చస్తాడు
అవునా ఎందరికి కలబెట్టింఅండి ఇప్పటిదాకా ఇట్లా
చూసి రాపోరా అంటే కాల్చచ్చేటోడు ఆడు.
అవునా అండి మరి ఎట్లా అండి మ్యారేజ్ షాపింగ్ ఏడా చేస్త మీరు మీ చెల్ల వాళ్ళు
మేమైతే హైదరాబాద్ అని చూస్తున్నాం ఏమైతదొ. అందరం ప్లాన్ చేస్తున్నాము. ఒక రౌండ్ వేదామని అక్కడే చాలా బాగుంటాయి కదా.
మా అత్తమ్మకోడుకయితే సూరజ్ కి పోతా అని చూస్తుండు.
ఉమ్ అదే మొన్న అడిగిండు అక్కా నీకు ఎక్సెల్ అస్తద డబల్ ఎక్ ఎక్సెల్ అస్తద డ్రెస్ అని అడిగిండు రెడిమేట్ తెస్తాడట అయితే మా అత్తమ్మ కొడుకు అడిగిండు
అరే అత్తమ్మ కొడుకు ఎట్లా ఇప్పిస్తాడండి మీకు మీ చెల్లక పోవాలి కానీ
ఆహా ఇటు బట్టలు వస్తాయి కదా ఇటు కట్నం వస్తది కదా అత్తమ్మ కొడుకుది. అయితే ఆడు అడిగిండు నీకు ఎక్సెల్ వస్తదా డబల్ ఎక్సల్ వస్తదా అక్క అని అడిగిండు అరే ఎక్సెల్ అదురా డబల్ ఎక్స్ ఎల్ డబల్ ఎక్స్ ఎల్ తెపియి అన్న
ఏ ట్రిపుల్ ఎక్సల్ వస్తాయండి.
చెప్పిన అరే ఎక్సెల్ తేకురా డబల్ ఎక్సల్ తే అన్నా సరే కా మరి అదే కాస్ట్లీ కాస్ట్లీ కొంటానా
చాలా కాస్ట్లీ కొంటాండా మీ అత్తమ్మ కొడుకు
ఆ మీరు అత్తం మా నాకు మేనత్త కూతుర్లు ఎంతమంది. ఐదుగురే కదా ఐదుగురుకి నేను కొనలేనా ఇంత పెద్ద పెళ్లి చేసుకుంటా మీ ఐదుగురు. కి అక్క చెల్లెలకి నేను కొననా అన్నాడు ఏ అద్ద్దూరా. యావరేజ్ గా కొనుర అంటే లేదా.
మరి మామ బిడ్డలాకు కొంటాడు అయితే మరి మామ కొడుకులాకి ఏం లేదా అండి. అరే ఇట్లా ఎట్లా అయితదాండి. కొడుకులకు
అయ్యో ఇంకా తిట్టిండు అ లంగానా కొడుకులకు కోనా అన్నాడు.
అమ్మా ఎందుకు మామ కొడుకులు లాన్గగాల్త్నా అంత.
కొన అన్నాడు.
మామ కొడుకులు లేకుంటే ఫంక్షన్ కూడా ఒడ్డు ఎక్కది మరి
అన్నాడు ఆడు ఆ లంగ గళ్ళకు కోన అన్నాడు.
ఆ ఆ
ఓన్లీ మా ఐదుగురికైతే కొంటాడట
మ్ హు చూసి మరి జాగ్రత్త మంచియి ఎరుకొండి మరి మళ్ళా ఎప్పటికి ఇప్పియ్యడు ఏమన్నాడు
రేట్ రేటు తో సహా చెప్తాండు మనిషికి రెండు వేలు తప్ప నేను తక్కువలా కోన అంటండు
అవునా చాలా అదృష్టవంతుల అండి మీలు మంచి మంచిగా రెండు రెండు వేలు అంటే మంచిగా మేబి మీరు మ్యారేజ్ కి అవే తొడుగుతారెమో మరి ఇగ
అదే చూస్తున్నాం మేబి మరి రిసెప్షన్ కి పనికోస్తది కదా ఆడు మాకు హల్దీలా పెడుతాడు హల్దీలో పెడితే మేము రిసెప్షన్ కి మేము ఐదుగురమక్క చెల్లలం వేసుకుంటమని అది
సేమ్ సేమ్ కొంటాల్లా అండి ఇప్పుడు మీరు మర్
లేదు మనిషికి రెండు వేలది వేరే వేరే ప్యాటర్న్స్ కొంటాడట
అరే అట్లా ఎట్లా అండి మ్ పేరు ఉండిపోతది మీ అ త్తమ్మ కొడుకు ఇంత మంచిగా అందరికి ఒకటే సేమ్ మ్యాచింగ్ కోన్నాడని
వద్దు అది వేటర్స్ లాగా ఉంటారు మీరు అన్నాడు
అవు అండి లేడీస్ స్వేటర్లళ్ళ అవసరం పడదండి మరి వేటర్లు
అదే అన్నాడాడు అద్దక్క మంచియే కొంట అన్నాడు
మ్ హూ
ఇగ ఆడు హల్దిీకి పెడితే మేము రిసెప్షన్కి వేసుకుంటమని చూతనం అద్దు కొద్దిగా తక్కువల కొనురా అంటే ఇంటలేడు
ఆహ ఏడా అండి మరి మ్యారేజ్ ఏడా చేస్తాళ్ళు
ఆ వినయ్ గార్డెన్ అండి
వినయ్ గడన్ అండి చాలా పెద్దగుంటద అండి అది
ఆ చాలా పెద్దగుంటది
ఆహా
మ్ వినయ్ గార్డన్లన్ మ్ ఇంకా సంగీత్ పెడుతున్నాం మంచిగా బాగా ఎంటర్టైన్మెంట్ ఒక ఫైవ్ రోజు ముందు నుంచే
ఫైవ్ డేస్ ముందే సంగీత్ ప్రోగ్రామా అండి
సంగీత్ ప్రోగ్రామ్ ఉంది డ్యాన్స్ ప్రోగ్రామ్
ఆడతారేమో మీలు మీ నాకైతే అదే అనిపిస్తుంది మీర్ సింగర్ అనిపిస్తుంది నాక్
ఆ మా అత్తమ్మ కొడుకుది అది ఒకటి ఆశ అట ఆడికి సంగీత్ కావాలట డ్యాన్స్ ప్రోగ్రామ్ కావాలట ఫైవ్ డేస్ ముందు నుంచే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది
ఏ ఎడికెళ్ళి ఫారెన్ నుంచి తెప్పిస్తళ్ళ డ్యాన్సర్స్ కి
ఏ లేదు కిన్నర్స్ ని తెెప్పిత్తా అన్నాడు ఆడు
ఎడికెళ్ళి తెప్పిస్తాడండి
కిన్నారు నాగపూర్ నుంచి వస్తారు కదా సార్
కిన్నార్స్ అ
మ్ కిన్నర్స్ ను తెప్పితాండే
ఎలా ఉంటదండి అది చాలా గలీజ్
ఆ అంటే ఇగ ఆయనకు ఇష్టం కిన్నర్స్ వచ్చి ఎగరాలన్
అవునా చి చి చాలా గలీజ్ ఉంటదండి అది లోకానికి మంచిగనిపియదు అది
ఏ ఇగా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఒక రోజు కిన్నర్తి ఉంది ఒక రో సంగీత్ ఉంది కెల్ మన ఫ్యామిలీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఎట్లా డైలీ ఒక్ క్వాటి ఫైవ్ డేస్ వరకు మనక్ ఎంజాయ్ ఉంటది
అవునాండి
ఫ్రై డేస్ బిర్యానీ
త్రీడేస్ ఆండి బిర్యానీ
ఫైవ్ డేస్ బిర్యానే నండి ఓన్లీ మేమ్ ఫ్యామిలీ మెంబర్సే గదా
ఆహ
ఐస్ క్రీమ్స్ ఉంటాయ్ స్వీట్ లో
బా బాబ చాలా గ్రాండ్ గా చేస్తున్న రాండి
చాల్ అంటే చాలా గ్రాండ్ గా మా అత్తమ్మా చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్కుంటున్ అనీ రియల్ ఎస్టేట్ చేస్తాడు బట్ ఇంకా అది ఏమంటారు మార్కెటింగ్ చేస్తాడు ఒక్క పని అని లేదన్ కి
మార్కెటింగ్ అండి
లక్షల్ ఒస్తాయండి ఆయనకి మంత్లీ
ఆవునా
అవునండి ఒక్క పని అని లేదు తనకి మార్కెటింగ్ గూడా చేస్తాడాండి ఇప్పుడు ఫైవ్ లాక్స్ పెట్టి ఒక మార్ కెటింగ్ చేస్తే దానికి అది తన ఏదో పేరన్నాడండి నాకు ఇప్పుడైతే గుర్తు లేదు మార్కెటింగయితే చేస్తాడు
అవునా అండి
ఫైవ్ ల్యాక్స్ పెడితే తనకి బెనిఫిట్స్ ఫిఫ్టీన్ లాక్స్ ఒస్తాయ్ అదే మంత్ లో ఫైవ్ లాక్స్ తను పెట్టిండనుకో ఎక్స్ట్రా తనకి ఫిఫ్టీన్ లాక్ తెస్తాయ్
బా బా బాబ్ చాలా చాలా సంపాదిస్తడండి మీ ఆద
చాలాస్తయ్య్ ఒక ఈ పెళ్ళి ఒక ఫైవ్ డేస్ చేసుకోలేరా ఎలానే
మీ చెల్లె ఏం జేస్తాన్
అ బి ఫార్మసీ తన జాబ్ చేస్తందండి మంత్ త్లీ ఫార్టీ థౌసన్ బి ఫార్మసి అ జాబ్ చేస్తుంది మంత్లీ ఫార్టీ థౌసండ్ అది గవర్నమెంట్దిి అయితే ఎయిటీ థౌసండ్ ఒస్తాయిక
జూస్తామండి మరి ఇంత మంచి అమ్మాయి ఆహా
ఇప్పుడు గవర్నమెంట్ అయిందనుకో ఎయిటీ థౌజన్ ఒస్తయ్ మా సిస్టర్ కి
ఏడుందద అంటి దన్
ఏంటి సార్
ఆళ్ళేడుంటరు
ఫ బి ఫార్మసి
అ బీ ఫార్మసి ఏడ చేశిండు అ ఆళ్ళది ప్రాపర్ ఏడా
వళ్ళది బల్లార్సన్ అండి అతను నాగ్పూర్ లో చేసింది కోర్చు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినంక ఇప్పుడు చూడండి ప్రజెంట్ బల్లార్స లోనే జాబ్ చేస్తుంది మంత్లీ ఫార్టీ థౌజండ్ ప్రైవేట్ లో
బా బా బా ఇతను ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆమె ఒక ఫార్టీ థౌసన్ ఆ అండి
ఆమెకి పాకెట్ మనీ లాగా యూజ్ అయితాయి ఇంగ మ్
మంచిదండి మాతో మాట్లాడినందుకు ఆనందంగా ఉంది.
ఓకెనండి పెళ్ళికి రాండి సార్